తున్నారండి
ఆ బాగున్నాను హాలిడేస్ లంచ్ అయ్యింది ఇప్పుడే
ఓకే ఇప్పుడే అయిపోయింది లంచ్ ఇంకా తినేసి టాబ్లెట్స్ అవి ఇవి వేసుకోవాలి
ఏమి హెల్త్
ప్రెగ్నెన్సీ
ఓకే ఓకే
ప్రెగ్నెన్సి ఎ ఆ డైలీ చెకప్ కి వెళ్తున్నాను ఎయ్త్ మంత్
ఓకే మెడికేషన్స్ అన్ని బాగా తీసుకుంటున్నారా
ఆ తీసుకుంటున్నాను డాక్టర్ కూడా ఓకే బాగుంది స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్ ఎవ్రీ మంత్ చేస్తారు
ఓకే ఫుడ్ అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైన అలా తీసుకుంటారా లేదా మీరు జనరల్‌‌గా తీసుకుంటారా
ఆ మనం ఏమేమి తీసుకోకూడదో అది మాత్రం డాక్టర్ చెప్తుంది మీ గతా అంతా మనం నచ్చినట్టు తినొచ్చు
ఓకే నార్మల్ కన్సీవింగా ఐవిఎఫ్ అది అంటారు
అలా ఏం కాదు నార్మల్ కన్సివింగే ఐవిఎఫ్ ఏం కాదు ఈ మధ్య ఐవిఎఫ్ కూడా ఎక్కువ అయిపోయినాయి కదా
ఆ అదే అదే అందుకే అడిగాను ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్స్‌లో అంతా త్వరగా ఈ జనరేషన్ పిల్లలు ప్రెగ్నెన్సీ అవ్వడం లేదు అందువల్ల హా స్పిటల్ని అప్రోచ్ అయితే వాళ్ళు మోస్ట్లీ ఐవిఎఫ్ లు ఐఎఫ్ ఈ అని ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్
ఉమ్మ్ ఫస్ట్ నేను హాస్పిటల్‌కి ఎళ్ళినప్పుడు కూడా వాళ్ళ నన్ను కూడా అదే క్వశ్చన్ అడిగారు
ఉమ్
నార్మల్ ప్రెగ్నెన్సీనా లేకపోతే ఐవిఎఫా అని నార్మల్ అంటే తర్వాత ఆ ప్రాసెస్ వాళ్ళలా చెప్పారు ఐవిఎఫ్ వాళ్ళకి ప్రాసెస్ వేరే ఉంటుంది
ఓకే
నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మనం డైలీ యూస్ చేసే మెథడ్లోనే మనకి టాబ్లెట్స్ నార్మల్‌గా ఇస్తారు వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా వేరుగా ఉంటుంది
వాళ్ళ ఫుడ్డు వాళ్ళ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంట కదా జనరల్‌గా వీళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ బెడ్ రెస్ట్‌లో కూడా ఉండాలి నార్మల్ వాళ్ళయితే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఈవెన్ డెలివరీ అయ్యే ముందు రోజు వరకు వర్క్ చేసుకోవచ్చు
చేసుకోవచ్చు
వాళ్ళైతే కంప్లీట్ బెడ్ రెస్ట్
వాళ్ళ బెడ్ రెస్ట్ ఉండాలి అండ్ మళ్ళీ మనకి ఇచ్చిన టాబ్లెట్స్ కాకుండా వాళ్ళకి వేరే ఇస్తారు టాబ్లెట్స్ కూడా ట్రీట్మెంట్ మెథడ్ కూడా మనకి వేరు వాళ్ళకి వేరు ఉంటుంది
ఓకే మీకలా తెలుసు తెలిసిన వాళ్ళు ఉన్నారా అలాగా
డాక్టర్ చెప్పారు అండ్ ఒక వీడియో చూశాను
ఊహూ
ప్రెగ్నెన్సీ వీడియో టా లో ఒక ఆన్లైన్ డాక్టర్ ఉంటుంది కదా డా డాక్టరు మే ఈ మెథడ్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడం కొన్ని యా ప్సుంటాయి వా ట్లల్లో దానికి దానికి డిఫరెంట్ మెథడ్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు
ఓకే గుడ్ మీరు కూడా ఎవరైనా ఉన్ టే సజెస్ట్ చేస్తారా ఏ ఏ టైఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కి సజెస్ట్ చేస్తారు మీ ఫ్రెండ్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే
ప్రెగ్నెన్సీనే అంటే మ్మ్ మన ఏజ్ ఎక్కువ
జరగకపోతే ఇంక నో ఛాన్స్ జీరో పర్సెంట్ అనుకుంటే అప్ ప్పుడు రెఫర్ చెయ్యచ్చు అంతేగానీ ప్రసెంటు కొంతమంది బేబీ
టే ఆ లేట్గా పెళ్ళి చేసుకొని ఆ ఐగ్స్ అది అయిపోవడము ఈ టైం లో మన క ప్పటికి హెల్త్ పాడైపోతుంది హెల్ధీ ఎగ్స్ అయిపోతాయని చెప్పి దాన్ని ఊ తీసి దాచుకోడం దాచుకొని తర్వాత లైఫ్ లో పెళ్లి చేసుకున్నప్పుడు అవి తీసి వాడుకోవడం అలా అంతా చేస్తా అన్నారు ఇప్పుడు అయ్యో చాలా మంది ఈ అపోలో వాళ్ళు ఈ ఇచ్చారు కదా ఈ మధ్య
ఊ
అలా చేస్తే మే మీరు అనుకున్న సక్సస్ఫుల్ లైఫ్ లీడ్ చేసిన తర్వాత తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు కనాలను కుంటే ప్రాబ్లం లేకుంటే కనడానికి ఇది ఒక ప్రాసెస్ ఉందని చెప్పి
ఓకే గుడ్ పోట్రైట్ లాగా దాన్ని చేస్ తున్నారన్మా
ఆ అది ఏద్నా ప్రాబ్లమ్ ఉంటే కొందరు లైఫ్ మి ఒక ఫోకస్ చేసి సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలనుకున్న వాళ్ళు అదొక ప్రాసెస్ ఉంది అని
ఓకే లేరు అని బాధపడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట
అంతే అదొక ప్రాసెస్
ఓకే నాకు తెలియని ఒక మంచి విషయం చెప్పారు
ఓకే మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే అలా ఏవరన్నా ఇబ్బంది పడుతుం టే కూడా సజెషన్ చేయండి
ఓ సరే అండి
సరే అండి ఉం ఓకే కట్టైపోయిందా